ఏం జేస్తున్నావ్
ఏం లేదు ఊరినే ఉన్నా
తిన్నా ఇప్పుడే నువ్వు హలో ఆ తిన్నా నువ్వు
ఉమ్ తిన్నాను
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ప్రభాస్ గురించి ఆలోచిస్తానా
ఎందుకు ఏమని ఆలోచిస్తున్నావ్
అంటే ప్రభాస్ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది ప్రభాస్ సినిమాల్లోకి ఎలా వచ్చాడు ప్రభాస్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఎలా అని అన్నట్టు అన్నట్టు నీకు సినిమాలంటే ఇష్టమా
ఇష్టమే నాకు
ఉహూ ఎవరు ఫేవరెట్ హీరో
ప్రభాస్ ఏ కదా
ఉహూ
ఉమ్ మీ ర్చీ మిర్చి మూవి నుంచి
ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్
అంటే అప్పుడు చిన్నప్పుడు మనకి ఏది ఇష్టపడితే అది లైఫ్ లాంగ్ ఉంటదంట చాలా మ చాలా వరకు అలా నాకు చిన్నప్పుడు అది నచ్చింది అనమాట ఫ్యామిలీతో కలిసి థియేటర్ వెళ్ళినప్పుడు సో అప్పటి నుంచి యాక్షన్ కానీ
ఉహూ
ఉమ్ మీకు
అక్చుఅల్లీ నాకు వర్షం నుంచే ఇష్టం అనమాట వర్షం మూవీ నుంచే ప్రభాస్ అంటే కొంచెం ఇష్టం ఉన్నింది కానీ నిజం చెప్పాలం టే నేను మిర్చి మూవీ చూసినాకే కన్వర్ట్ అయినా
అదయితే నాకు పౌర్ణమి గుర్తుంద ఆ ఆ మన అన్నయి పెళ్ళిలో పౌర్ణమి సీన్ చూపించి నీకు ఏదో చెప్పిన సంథింగ్ ప్రభాస్ గురించి
ఏ శివ అన్నయి పెళ్ళిలోనా
ఎస్ ఆ రోజు నైట్ పౌర్ణమి ఏదో చూపించి సంథింగ్ చెప్పిన ప్రభాస్ గురించి అలా అయితే కౌంట్ అప్పటి నుంచి అయితుంది నాకు ఎగ్జాట్ గుర్తులేదు బట్ ఏదో చెప్పిన ప్రభాస్ గురించి
మళ్ళ అయితే నీకు అప్పటి నుంచే నీకు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి
అయ్యిండొచ్చు అవును
అంటే అది ఎట్లంటే ఆయన ఆరా రండి రండి రండి అని పిలుస్తాంది
అవును
కొద్దిగా కొద్ది కొద్దిగా అట్లా పోయినాం అనమాట
ఉమ్ ఉమ్
అసలు వర్షంలో డార్లింగ్ లో ఎంత బాగుంటాడు అసలు ప్రభాసు మిర్చిలో కూడా అసలు
ఉమ్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు యాక్షన్కే సెట్ అవుతుంది అంతా
సెట్ అవుతుంది కానీ జోక్స్ ఏ జోక్ అంటే హ్యూమర్ కూడా బాగ్ నే ఉంటుంది అసలు మొన్న ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ఎంత బాగా ఇచ్చినాడు ఆ స్పీచ్ కూడా ఇత్తే ఎడ్డి మొహాలు ట్రోల్ చేస్ టారు గాని ప్చ్ అసలు మా డార్లింగ్ ని మాట్లాడనివ్వకుండా తొక్కేస్తున్నారు
అదే కదా అక్కడికి ఎంతసేపు మాట్లాడినమన్నా అంత ఈజీగా ఎక్కువసేపు మాట్లాడ్డు కనీ మా
మాట్లాడ్నాడు ఆ మాట్లాడింది గుడ బోరు కొట్టుకోకుండా మాట్లాడినాడు
అవును అక్కడ చూసినవ్ గద బాహుబలి జీహో అనేది గూడా రిపీట్ చేసినాడంటే
అస్సలు అది క్రేజీ అసలది క్రేజీ పార్ట్ అంటే ఇంకో విషయం ఏమ్ ఏమంటే అది విన్నాక నన్నెమా నేను మాట్లాడం ఆపలి గాబట్టి ఇట్ల చెప్తున్నారు గదా మీరు అంట
అ
అహ అసలా టైమింగ్ గాని, ఆ పంచులు గానీ అసలు అంత బా మాట్లాడే వాడ్ని ఎందుకిన్ని రోజులు నోర్ముచ్చేస్ ఇ బట్ట కుక్కెసి ఎందుకట్ల చంపేస్తున్నారు
అదేగదా క్కనీ చెప్తడు ఇన్ ఇ సారి నెక్స్ట్ టైం నేన్ మాట్లాడతాను అందరూ షాక్ అయిపోలే ఏదో అంటాడు
అవును
అయినాసలు మా డార్లింగ్ మాట్లాడితే ఉంటుంది
ఉమ్ నెక్స్ట్ నుంచి మాట్లాడుతడ్లె అది గూడ టూ రెండు సినిమాల తర్వాత వచ్చింది కదా ఆ ప్రిలీజేవెంట్ ట్ బాగ మాట్లాడినా
నేను స్పిరిట్ కి చాలా చూస్ స్తున్నా అసలు అంటే లైక్ ఐ ఆమ్ ఎగ్జైటెడ్ ఆమ్ ఎక్సైటెడ్ ఫర్ అ సలార్ టూ ఆల్సో
అవును ఎట్లా చాలా అరాచకంగా ఉంటుంది
అసలా సలార్ టూ ఎప్పుడు తీస్తారు ఏం
ట్వంటీ సెవెన్ అంటున్నరు ట్వంటీ సెవెన్ అంటున్నరు కనీ అది గూడ కుదిరుతుందని నాకు నమ్మకం లేదు ప్రభాస్ మువీస్ అంటేప్పటికప్పుడు రిలీజ్ గావవు, ఖచ్చతంగా పోస్టుపోన్ అయితయి ఇప్పుడు మార్చ్ ఫైవ్ అనేసి అందర్ చెప్ ఇక్కడ గూడా యామాత్రం ఉందో చూడాలి ఇదర్ అ
ఇంకొకటెదో వస్తాంది స్పిరిట్ ఒకటి, సలార్ టూ ఒకటి ఇంకొకటెది
ఫౌజి
ఆ ఫౌజీ రైట్
ఫౌజీ హనూతు హను రాగూడదు
బట్ అసలు సలార్ లో గూడ ఫైట్స్ గూస్ బంప్స్
ఆ మరి ఇప్పటికీ కాటం ఫైట్ చూసామన్నదమ్ము
ఉమ్ నిజమే నిజమే నాక్కుడసలు ఆ ఫైట్ చానిష్టం ఆ పాట గాని ఇప్పటికీ ఆ పాట వీడియో నాకు దొరక క్కలేదు వీడియో సాంగ్ ఆ అమ్మాయిలు పాడతారు జూడు
ఏ అమ్మాయిలు
యా యా యా సాంగ్
అది సాంగా అది సాంగ్ కాదు
ఉమ్
జస్ట్ మామూలుగ ఆ హీరో ఉన్న రేంజ్ కి అట్ల చెప్తదంతే, వాళ్ళ అలవాటదంతే ఆ సాంగ్ లో కాదు సౌండ్ సాంగ్ కౌంట్ చేయెద్దు నువ్వు
అంటే ఎలివేషన్ ఆ ఫైట్ కి వాళ్ళ ఇచ్చే ఎలివేషన్ నాక్ అంటే నాకు ఆ పాటతో పాటు, ఫైట్ చూడాలని ఇష్టం అన్నమా సినిమాలో లాగా నాకు అది చానా సార్లు ఏతికినా కానీ నాకు అది యూట్యూబ్ లో దొరకు కలేదు
ఉ మళకి ఎట్లా కలిసి స్పీడ్ కి కలిసిపోదాం మూవీ కి వస్తావా లేకుంటే నేనే బెంగుళూరు వస్తల
అంత కంటేనా
నేను నీ దగ్గర వస్తాలె పోదాం పెద్ద ఐమక్స్ లో ఏదన్నా పెద్ద ఐమ్యాక్స్ లు ఆ రష్ కి తట్టుకోలేము
అయినా ఎందుకో అంటే చాలా సార్లు కర్ణాటకలో తెలుగు సినిమాలు రిలీజ్
అవును ఇప్పటికి జరుగుతుంది అక్కడ పంచాయతీలు
అవును చాలా జరుగుతదీ
వాళ్కి ఇష్టం లేదు తెలుగు సినిమాలు రిలీజ్
ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ ది
హు ఆ వస్తాందంట నాకు అసలుయ
హోప్స్ లేవా
ఎవరికి లేవు అంత పెద్ద హైపు లేదు ఏం లేదు హైపులు ఉన్న మూవీ నే ఇప్పుడు కష్టం అవుతుంది హై పలేవ్ మూవీ అంటే ఇంకా యూ కెన్ ఎక్స్ నెక్స్ట్
అంటే ఎందుకు హైప్లేదని నువ్వు అనుకుంటున్నావ్
దాని గురించి ఎక్కువ వాళ్ళు అంత మంచిగా బయటికి పడంలేదు అండ్ పొట్రేచేయలేదు అండ్ రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ లో కూడా అంత హైలైట్గా కనపడలేదు, గ్లిమ్స్ కూడా నీ హైలైట్ ఉండాలి అవ్వాలి అలా ఉంటేనే నీకు కొంచెం హై అనేది వస్తది అనమాట చిన్న చిన్న అప్డ అప్డేట్లు ఇచ్చుకుంటారు అప్డేట్ కూడా అంత మంచి అప్డేట్ లేకుంటే ఇప్పుడు స్పిడ్ వెళ్తున్నారు సడన్ గా ఆ స్పీడ్ లుక్ చూసి హైప్ ఉన్న హైప్ కి డబల్ చేస్తారు అవుతుందన్నమాట అలాంటివి వదులుతనే ఈ సినిమా సెట్ అవుతది ఏం లేకుండా చేసే కష్టం అతు
ఎందుకో మన పవర్ స్టార్ ఈ మధ్య స్క్రిప్ట్ సెలెక్షన్ చానా తగ్గింది కదా అంటే అప్పట్లో పవర్ స్టార్ అసలు స్క్రిప్ట్ ఏమి సినిమాలేమీ ఏమి ఫైట్లేమీ
హూమ్
ఆ గబ్బర్సింగ్ ఏమి ఆ పంజా ఏమి
హర హర వీరమల్లు సినిమా చూసినవా అది నేను చూసిన అన్నిదాన్లలో కంటే వరస్ట్ ఎండింగ్ ఉన్న మూవీ ఆ అన్నీ నువ్వు చూసినావనుకో తల పగిలిపోతుంది తెలుసా
అంటే స్క్రిప్ట్ సెలె క్షన్ ఈ మధ్య చాల రాంగ్ అయితాంది
ఓజీ కూడా ఏం బాగాలే ఆ సాంగ్స్ యాక్షన్ తప్ప స్టోరీ ఏం లేదు
అదే అదే నేను అసలు ఓజీకి ఓజీకి చానా ఎక్స్పెక్ట్ చేసిం టి స్టోరీ లైన్స్ గానీ క్రియేటివిటీ గాని కానీ అంత లేదు
అవును జస్ట్ ఏదో యాక్షన్ ఊర్తి యాక్షన్ పెట్టినారు బీజియం పెట్టినారు
ఈమ అసలు అప్పుడు పవన్ కళ్యాణ్ మూవీస్ అసలు ఎట్లుండేవి
హూమ్
అది ఇంకొకటి
హుమ్
అ గబ్బర్ సింగ్ అసలు అప్పట్లో ఖుషి
ప్రేమ హామ్ తొలి ప్రేమ తొలి ప్రేమ ఆ
అసలివన్నీ అసలు ఆ ఎరానే వేరు సినిమాలది
ఎస్
ఉగాదికి మ ఏదైనా ఒక
ఉగాది ఫ్యామిలీ మూవీయా రీసెంట్ గా అలాంటివేమి రాలేదులే
పాతదే చూద్దాము పర్లేదు
వచ్చి ఈ కల్ ఈ ఇంటికి వస్తే చూద్దాం
వస్తావనే అనుకుంటున్న నేను
నువ్వు రా నేనొస్తా
వస్తా నేనైతే
హూ
ఉ సరే మరి
బాయ్